ఏం చేస్తున్నాము
రాన్నా
కడ రాస్తన్నావ్ ఏ రికార్డు
స్ చేసిన ైటింగ్ వపోందిై నేను చెబుతాను
బాటినేది కాడా
ఉ హ్ ప
గట్టిగా మాట్లాడమ్మా
ఇంకాస్ ఇచ్చిరు ఇవన్నీ అయిపోవడాకి వచ్చినయ్ ఇంక టు ఉన్నాయి
వన్ అయిపోయింద అప్పుడే
డైగ్రామ్స్ ఉన్నాయి రైటింగ్ కంప్లీట్ అయింది డైగ్రామ్స్ ఉన్నాయి
ఓ మెయిన్ మెయిన్వి పక్కన పెట్టి రైటింగ్ రాస్తే అయిపోతది ఇంకా రికార్డు
డ వ గైపోతే అన్నా ఇది కొంచెం ఉందని ఫస్ట్ యాడ్ చేసిన
అహ
రెండున్నాయి అది కూడా కనుకో
కొంచెమే ఉందా బొటని
ఆ రైటీంగ్ కొంచమే ఉంది అయిపోతుంది వన్ టూ డేస్ లో అయిపోతది కంటిన్యూగ కూర్చుంటే
బోటనియా
ఆ
మరి మిగతా ఎట్లా రెండు
ఓకే స్టార్ట్ చేయాలి మంత్ ఎండింగ్ లో ప్రాక్టికల్స్ ముందు చే
అర్థం గాలె
మంత్ ఎండింగ్ లో ప్రాక్టికల్స్ ఉంటయి అంట
ఈమంత్ ఎండింగ్ లో ఉంటయమ్ట నా
ికడు ఆ చేసిన
మరి నేనెట్ల అబ్బా
నిన్న వి స మాజకు
ఏ ఆయిపోతాయో ఐపో
ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో ఉంటాయి అంట కదా అందుకే ఇప్పుడు ప్రాక్టికల్స్ పెడుతున్నారు
కానిన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అయిపోతదా అయిపోతా కదా
బైనింగ్ చేపిచ్చింది ఉంది కదా పేపర్స్ అయితే రిస్ కుంటది రికార్డు కాబట్టి రాసుకోవచ్చు
తీసుకుంటా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తా ఉ ఉ హు
అం వాళ్ళ ఈ ప్రీవియస్ తో
అద్దం కాలే
మేడం జియాలజీ పిడిఎఫ్ పెట్టింది గ్రూప్ లో
ఆ పెట్టింది చూసిన నిన్న
వర్థంకాల నకు క్సె కోలజ్ తడుట
అంటే ఒకసారి పెట్టింది దదేమంటారు ఒకటి పెట్టిందేమో ఇ సైడ్ రాయొచ్చు లే కానీ ఇంకోటి జిరాక్స్ అంటే జిరాక్స్ తీసి అవి ఎక్కడ పెట్టాలి
ఎంద అప్పు చెడ దైవం సుంద మడ
హ
అదివరా తీజద జిరాక్స్ తీజ పెట్టుకోవాలంట
తకిించాల అండి
ఆ
ఆ జవాల చెట్ల మరి
అరి
ఆ
అదంగాలను
జువాలజ ఎట్లా
కాలేజ్ మా్యాన ఇంకొ ఫ్రెండ్ దగ్గర ఉంది అది కంప్లీట్ అయితే కాలేజీ వస్తాడు
కాలేజ్ స్గా లేకపోతే ఆమె కంప్లీట్ కాపోతే పిడిఎఫ్ లాగా పెట్టమని లేకపోతే ఫోన్లా
నాకే క్లారిటీగా పెడ పెట్టన్నడి అందుకని
లేదంటే తనని మెటీరియల్ తీసుకు రమ్మను లేదంటే నీ ఫోన్ తీసుకెళ్ళలి అక్కడ నువ్వు ఫోటోలు తీసుకో
కనికు వతుంట
అర్ధం కాట్లు
నేనే ఫిక్స్ ఫిష్ పెడతా పీడిఎఫ్ చేసి కాలేజ్ లోనే ఉంటమండి
మ్మ్ ఆ నువ్వే పెట్టు
కాలజీ గ తీసుకోలేదు కాడు బ జియాలజీ జివాలజీ తీసుకోలేదు
గట్టిగా మాట్లాడమ్మా
జయాలజీ జువాలజీ తీస్కులేరు కానీ కొనలేదు
ఆ వాటిని ఒకటే కొన్నారా
ఆ
అస్సలు ఏం ఎనపడట్లే
ఓ
హలో
విన్పిస్తాంద
మెల్లగా మాట్లాడుతన్నావ్ నువ్వు
గట్టిగా మాట్లాడదేనా
సిగ్నల్ లేదనుకుంటా
ఉందే లే
ఆ
వినిపిస్తుంద
ఆ చెప్పు ఆ చెప్పు ప
ఆ అదే ఇంక కంప్లీట్ కాలదు ఉంటన్నా
కంప్లీట్ కాలేదా
ఆ ఇంగ అయిపోయినంక
అరే తూ రికార్డ్ రా చపిస్తాను కదా లాస్ట్ టైం టూర్ కి తీసుకెళ్ళిండు కదా మిమ్మల్ని
వాట్నీ టూడా ఆ పాకాల వెళ్ళి చేల
ఆహా ఎప్పుడడు వెళ్ళరు అదే మార్నింగ్ ఈవినింగ్ టైమా ఎన్ని రోళ్ళు ఉన్నారు
మార్నింగ వెళ్ళినాం నైన్ కి ఇక్కడ నుంచి నైన్ కి స్టార్ట్ అయితే ఎక్కడ పోయేసరికి అయిన అగాను అంటే బోటింగ్ న ఇంత చూపించి సార్ కొన్ని ప్లాన్స్ గురించి ఎక్సయిన్ చేసిన్నా
హమ్
ఇడ తినేషనింగ్ లంచనుక
ఆ ఏం చేసి లంచ్ లంచ్ ఏం జ చేసిర జీవ
న బిర్యాణి ఆర్డర్ పెట్ంది సార్
హా అక్కడ వచ్చిందా
ఆ
లేదంటే మీరు తీసుకెళ్ళారా
ఆ లేదు సార్ వాళ్ళు తెప్పించిఘర్రక్కడ నుంచి సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట దగ్గరలో
ఆహా బావుందా మరి
ఆ అక్కడే చెరువు పక్కన కూర్చొని తిన్నా
ఊహులొకేషన్ బావుందా
ఆప్ప అ సేను అప్పుడు చెడు ఉన్నది కాలు
ఉమ్
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి
అందుకే అక్కడ తీసుకెళ్ళట్టున్నారు
ఉమ్ ఉమ్ ఉమ్ లా
ఖమ్మంంలో కాలేజ్ ఫెస్ట్ కి మనల్ తీసుకెర చూసినావా
ఆ ఇంటర్ కదా ఫస్ట్ ఇయర్ లో
ఆ
మరి కాలజ బాగుంద
అసలు మస్తు పెద్ద ఉంది బయట ప్లేసు వసదందులో ఉండాలి కాని మస్తు ఉంటాయి దేనికైనా
కాలేజ్ల్ ఎల్రిగయితే బి టెక్
ఆ మన కాలేజీ నుంచి కొంతమంది పోయిరు
అ బాయిస్ పోలేదా
ఆ అందులోనే చదువుకుంటారుద ఆ మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఉంటదమో వాళ్ళకి
అది అప్పటికి ఇప్పుడుకి చాలా డెవలప్ అయింది
అవును
మనం చూసినప్పుడు ఏమో కడుతున్నారు కదా ఇంకా కంప్లీట్ కాలేదు
అవును కింద
ఆ
కడుతున్నారు ఇప్పుడు మొత్తం అయిపోయింది బాగుంది అసలు అక్కడి పోతే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు
మళ్ళ దానికి సంబ దానికి సంబంధించిన గ్రూప్ తీసుకొని ఆ కాలేజీలో పోతే సెట్టు
ఆ
ఆ గ్రూప్ ది ఉండాల్సింది
అవును ఏం చేస్తాం తీసుకున్నాం కాదు తీసుకున్నాాం మీరు తీసుకున్నాం అంటే ఏం చే ఇగా వస్తుందా
ఉమ్
అయిపోయింది మనం కూడా బాగానే చదువుకుంటనం డిగ్రీ
ఉన్న దానిలోనే మంచి గా కోనుకుంటే సరిపోతుంది
అవును నా మ్ మెమ్అయ్తే ఊరికి ఇంటికే తిరగాల్సి వస్తుంది
ఉ
అల్ల ఉగాది రోజైతే సల్ అందరూ అందరు అందరు కేం పండుగ మాకేం అసలు పండగే గే పండగే లేదు
ఆ
ఎందుకంటే ఫీవర్ వచ్చింది నేను చేయలే నువ్ చేస్
హమ్
అర్ధం అయితేలే
ఇంట్లోనేే చేశాం
ఎనే సరు తమ్డ ఆతాంతచ్చతి ని
పన్న నయిడగా డాడీ తోరనా రట్టి వి వాది పస్తా తందు అందరం తినసి వంట వేసుకొని తిన్నాం ఇంట్లోనే అన్నాము
ఎంతచ్చరి స్పెషల్
హ
ఆ
మట
ఆహా రాండ్ ఆ
విడివ
వెళ్తు నా కాలేజ్ కి డైలీ
ఇప్పుడు ఈ మద టూస్ నుంచి పోట్లేదు ఈ కాడ వరతే మందను
ఆహా
దద్ద కూడా త వె టా
అయిపోయింది ఏసీల బస్సు మొత్తం మరి
ఆల్మోస్ట్ అయిపోయిన నైన్ంటీ పర్సెంట్ అయిపోయింది
ఆ
సార్ వాళ్ళు ఒక్కరిద్దరుకైనా చెప్తనే ఉన్నరు కాకపోతే ఇప్పుడు కరెక్షన్ ఉందంట అట్ వెళ్ళరు ఇంగ్లీష్ తెలుగు సార్ వాళ్ళు
అవునా
తరు
ఏమంటారా నన్నేమైనా అంటారా
ఏం అనరులే అకుపోదే రికార్డ్ రాయి
రాయమని చెప్పారా
అ లేదు అది నీ ఇష్టం ఇగ మణిపే చేస్తాంటే మణిపే లేస్తతే రాయాాలి
హమ్మ్ రాస్తా ఏం చేస్త ఇగ రాస్తా
అ తెయాలంటే ఫ్రీ రికార్డ్స్ కి టూ అన్ అయితే నువ్వు అనుకుంటే
అవును
ఉ కాలేజ్ నుంచి మళ్ళీ ఇంకో టూర్ ఉందన్నరు
ఎప్పుడు
ఎండింగ్లో అన్నరు బాగుంది సార్
అవునా లాస్ట్ టైమ్ మొత్తం అనుకున్నా కానీ రాలేదు పోయినమ్మా
హమ్ కావస్తవా కుదితే
సార్ రమ్మన్నారా
రావచ్చు ఎవరైనా మనీ పే చేస్తే ఎవ్వరైనా రావచ్చు మనం సైన్స్ వరకు గ్రూప్ వరకు
ఆహా
ఉ
ట్రై చేస్తా
అౌజంట తీసుకొని రావచ్చు
మ్యారేజ్ ఉంది గదా మ్యారేజ్ కి మ్యారేజ్ కి ముందయితే రాలేను కాగాని మ్యారేజ్ తర్వాత అయితే రాగలను
హమ్ ఇ కాది సారి కొంచం దూరమే తింటాన్నరు
దూరమేనా
వన్ టూ డేసు
దేని మీద తీసుకెళ్తారంట
కావచ్చ
ఆ
ర్రెఫ్రంట్ను చూసి పెడతరు
ఆహా మన క్లాస్లో ఎంత మంది ఉన్నరు
క్లాస్లో బీజజీలు డైలీ వచ్చే వాళ్ళంటే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్
మొత్తం టోటల్ వచ్చి రాని వాళ్ళంతా
హమ్ బీ ఎస్ సీ జీ కలిపితే ఉంటరు థర్టీ ఫోర్టీ మెంబెర్స్ ఉంటరు
అయితే బస్ పెడతరేమో
అందరు వస్తె బస్ పెడతరు ఏమో లేకపోతే పెతున్నా
అవును ట్రై చేస్తా మరి నేను రావడానికి కి
ఏ మంది
నేనైతే అసలు ఇడికి మా ఊర్కి తి తిరగడానికే సరిపోతుంది నాకు పెళ్లి అని పండుగ అని ఇంకా ఏదేదో చెప్పి ఇంటికి ఇక్కడికి ఇంటికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరగడమే సరిపోతుంది నిన్ అందు ఓకే నాకు ఇంటి దగ్గర బిజీ ఉండడం వల్ల నేను కలవలేకపోతున్నా హలో ఈసారి వచ్చినప్పుడు కలుస్తలే బాయ్
హమ్